హలో
హలో నమస్కారమండి హాలో
హలో
వినిపిస్తుంద అండి
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి బాగున్నారా
మేం బాగున్నామమండి మీరెలా ఉన్నారు
కూడా బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఊరికే ఉన్నాం మీరు
మేము లేద ఏం చేయలేదండి ఖాలీగానే ఉన్నాము
మీ పక్కన ఎవరు పిల్లలు లేరా అండి ఇంటి పక్కన
మేముండే దగ్గర చిన్నపిల్లలు ఉన్నారండి కొద్దిమంది
మీరు వాళ్ళతో ఆడుకుంటారా
ఆ ఎప్పుడన్నా ఒకసారి ఆడుకుంటాం అంటే మీరు ఆడుకుంటారండి పిల్లవాళ్ళ దగ్గర
హ్మ్ మా ఇంటి దగ్గర ఉన్నారండి మేము అడుకుంటాం
ఆ పిల్లవాళ్ళతో ఆడుకుంటే టై సమయం అనేది త్వరగా గడిచిపోతుంది కదా అండి
అవునండి మనము ఎక్కడున్నా కూడా పిల్లవాలతో కొద్దిసేపు ఆడుకుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
అవునండి
ఆ పిల్లల నవ్వు మనల్ని బాగా చేస్తుంది మనం ఎక్కడున్నా మారుస్తుంది
అవునండి
మీకు ఇష్టమైన ఫుడ్ ఆ ఆహారం ఏదండి
మేము మాంసాహారం బిర్యానీ బానే తింటామండి అదే ఎక్కువ ఇష్టంమండి మనకి
దాన్ని ఎలా చేస్తారో మీకు తెలుసా అండి
అంతగా తెలీదండి
బయట నుంచి తెచ్చుకొని తింటారా
ఆ బయట నుంచి తెచ్చుకుంటామండి మేము మీకు అండి
మాకు కూడ బిర్యానీ అంటేనే ఇష్టం అండి అంటె కబాబ్ కూడ తింటాము
అవునా మీకు చేయడం తయారు చేసే విధానం ఒచ్చ అండి మీకవి
విధానం తెలుసండి కనీ నేనేప్పుడు ప్రయత్నించలేదు
అవునా ఒకసారి ప్రయత్నించండి
ఏమో అండి భయం అయితుంది ఇంట్లో వాళ్ళు తినరు కదా నేను ఎలా చేస్తానో అని ప్రయత్నించలేదు
అవునా ఇంకేమండీ
ఇంకేంటండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఈ వేసవిసేలవులకి ఎక్కడికి ఎళ్ళిరండి మీరు ఏమన్న ప్రదేశాలు చూడడానికి వెళ్ళి ఇంటిర
అవునండి మేము రీసెంట్ గా బెంగళూరుకి ఎళ్ళాం అక్కడ మైసూర్ ప్యాలెస్ అమ్మవారి గుడి
ఊ
మైసూర్ ప్యాలెస్ రాజుల కాలందండి ఒక మూవీలో కూడా ఉంది ఆ రజనీకాంత్ గారు చేశారు
సినిమాలు కూడా అక్కడే తీసారండి
అవునండి అక్కడ షూటింగ్ జరిగింది రజనీకాంత్ ది ఇగ అది పాతల రాజుల వంటి టిదంటా భవనము
ఆ
అది ఇప్పటికలాగే ఉండి టూరిస్ట్ ప్లేసెస్ మాత్ర పెట్టారండి ఆ ప్రదేశం ని
ఆ
అందా నీటితో ఏవో చేపిస్తారు
ఆ
చాలా ప్లేస్ చాలా ప్రదేశాలకు వెళ్లి చూసచ్చాం అండి సమ్మర్ హాలిడేస్ బాగా ఆ చేసుకున్నాం
ఆ
మీరెక్కడికి ఎళ్లారండి
మేము ఎక్కడికి లేదండి మేము ఇంటిలో ఇంటి దగ్గరే ఉన్నామండి ఎక్కడికి వెళ్ళలేదు
అవున
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే ఏమైన
ఏం లేదండి ఇప్పుడు ఈరోజంతా పొలంపనికేళ్ళొచ్చామండి
ఆ అక్కడ కూలి ఎంతిస్తారండి
అంటే మా పొలంలో పనినికె వెళ్ళింటిమండి మేము
ఆ అవునా అండి మా ఊరి పక్ కయితే అంతే త్రీ హండ్రెడ్ ఇస్తారు తొగే దాంలకి ఎవైనా ఆ మూడు వందలు ఎవైనా చెట్లు నాటడానికి ఎళ్తే ఒక గంట సేపపే టూ గంట రెండు గంటలు మూడు గంటలు పడు ఎందుకట్టి దానికి ఒక టూ ఫిఫ్టీ అలా ఇస్తారండి రెండు వందల యాభై అలా
అవునా అండి మేము మా పొలంలో పనులు మేమే చేసుకుంటామండి
ఓ అవునా అండి మేము బయటి పనులకుడా ఎళ్తాం
అవున అండి
అవునండీ
ఉమ్ మీరు పొలంలో ఏ పంటుదండి మీ పొలంలో ప్రస్తుతానికి
ఆ ఇంకా లేదండి అంత సాదు సాగు చేస్తున్నాము రాగి పండిస్తాన్నామండి ఈరోజు
అవును మేము వరి పంటెసాము ఉమ్ మేము వరి పంట వేసామండి నిన్న మొన్న కలుపు మొక్కలు తీసేసడానికి వెళ్ళామండి ఈ రోజు అయిపోయిందాపని
మా చెన్లో టమోటా పెట్టాము అండి
ఉమ్
అందులో తొవ్వడానికి రేపేళ్ళాలండి
ఓ అవును ధరలు బాగున్నాయండి ఇప్పుడు
ఆ ఉన్నాయండి పర్లేదు కానీ రేపటికేలా మారుతాయో తెలియదు కదా
అవునండి చనా రైతు పని చానా కష్టం కదాండి
అవునండి
ఆ
కానీ దాంట్లో సంతోషం ఉంటుందండి ఈవినింగ్ కల్ల సాయంత్రం కల్లా ఆ భావ మనసుకి తృప్తిగా ఉంటుంది
కానీ ఆ రైతుకి ఇప్పట్లో ఆ ప్రత్యేకమంటూ లేదుకదండి పొలం పనులు అంటే ఇప్పుడంతా ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నరు కదండి
ఆ ఉద్యోగం కంటే రైతులు పన్నెండువేలండి
ఆ మేలే అండి కానీ ఇప్పుడుండే ఉమ్ సమాజంతో పోలిస్తే ఎక్కువ మొదటడుగు ఉద్యోగం చేసేకే చెప్తారండి
ఆమ్మ దానికంటే ఇదే మెలండి ఉద్యోగం కంటే
అవునండి ప్రశాంతమైన జీవితం ఇంటి దగ్గరే ఏదో ఒక పనయిపోయిన వెంటనే ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తూ బాగుంటుంది
తో బాగా ఉండొచ్చండి ప్రశాంతంగా ఈవినింగ్ కంతా
అవునండి అదైతే నిజమే అండి
హ్మ్ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా అక్కడ ఉండి వేరే ప్రదేశాల్లో ఉండి
అవునండి ఇక్కడైతే బంధువులతో ఉండే సొంత ఊర్లో ఉండే బంధువులతో స్నేహితులతో ఏదో ఒక వినోదం
అవునండి మనం మన ఊర్లో మనకి నచ్చినట్టు బాగా ఇల్లును కట్టుకొని
అవునండి
దాన్ని చేసుకొని ఉంటాం కదా అండి అప్పుడు అక్కడ మనకు నచ్చినట్టు ఉండదు మనం అక్కడ వాళ్ళ సరిగ్గా ఉండాలి డ్రెస్సింగా దుస్తులు మొదలైనవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది
అవును అవునండి నాకు కూడా అలానే అనిపిస్తుందండి రైతు పనే చాలా మేలు కష్టమైన ఆ రైతుకు ఒక్కటి సమాజంలో ప్ర త్యేక గుర్తింపు ఒకటి రావాలని కోరుకుంటా అండి నేను కూడా
అవునండి అందరూ అలానే కోరుకుంటారు
పోతే తినడానికి అన్నం కూడా ఉండదు కదా అండి
అవునండి అది నిజమే
అదే అండి
అలాగే మా ఊరిలో బర్రెలను సాకి కూడా వాళ్ళు బాగానే ఉన్నారండి ఉద్యోగాల చేసి సంపాదించే వాళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ మని సంపాదిస్తున్నారండి వాళ్ళు బాగా ప్రశాంతంగా ఉంటారండి ఊర్లో అండ్ అ మరియు వాళ్ళకు నచ్చినట్టు ఉంటారు ఆ బర్రెల్లో గేదెలు ఆవులు ఉంటాయండి వాళ్ళ పొలాలు
హ్మ్
ఒక నెలకి వచ్చేసరికి అండి ఒక ఫిఫ్టీ యాభై వేలు అట్ల వరకు సంపాదించుకుంటారండి
అవునండి
మా ఊర్లో అలానే ఉండాలండి చాలా మంది అంతా
అవునండి
మీ ఊర్లో లేరండి ఇలా
ఏమండి
మీ ఊర్లో ఎవరు లేరా అండి ఇట్లా ఆవులు గేదెలు
ఉన్నాయి ఉన్నాయిండి వాటితో పాటు చిన్న చిన్న పెంపుడు జంతువులు కూడా ఉన్నాయండి మా ఇంటి దగ్గర
అవును మీకు ఇష్టమైన పెంపుడు జంతువు ఏదండి
మాకి ఇష్టమైన పెంపుడు జంతువు అంటే కుక్కా అండి
అవును అది చాలా విశ్వాసంగా ఉంటుంది మన దగ్గరనే ఉంటుందండి
అవునండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఒంటరితనం లేకుండా మనకు తోడుగా వస్ హాయ్ అండి అవి
మీ దగ్గర ఉన్నాయా అండి కుక్కలు
ఆ మా ఫోరు రెండు ఉన్నాయండి
మీరు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తదా వెంటనే మీ చ మీ కుటుంబం వెంట
ఆ ఎవరు మా కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళినా కూడా వారి వెనకే వస్తా ఉంటాయండి అవి మరి
ఓ అండి
అవునండి వాకింగ్ అట్లా కాలక్షేపం కోసం అలా బయటికి వళ్ళినప్పుడు కూడా వస్తాయండి మాతో పాటు అవి
అలా ఉంటే మనకు కూడా ధైర్యంగా ఉంటుందిలేండి
అవును నీక్ ఏ సమయంలో అయినా వస్తాయండి అవి
అవును
ఊ మీకు ఉన్నాయండి
ఆ మా మాకొచ్చేసి అంటే నాకి ఇష్టమైన పెంపుడు జంతు వచ్చేసి పిళ్ళి అండి
అవునా ఆ
పిల్లిలే ఉన్నాయ్ ఆంటీ మా ఇంట్లో ఒక ఫోర్ ఉంటాయి
అవునా అండి
ఊ బాగా క్యూట్ గా నాక్ బాగా ముద్ ముద్దుగా ఉంటాయి
అవునా ఇంకా పిల్లి పిల్లితో పాటు ఇంకా ఏమున్నాయండి మీ ఇంటిలో
మా ఇంట్లో ఒక్కటే ఉన్నాయండి
ఊ సరే అండి మరీ కాల్ చేస్తామండి